హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇక్కడ వర్షం వస్తుంది చూస్తున్నా
ఇక్కడ కూడా వర్షం వస్తుంది కానీ కొంచెం తక్కువ మీ దగ్గర
ఇప్పుడే స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి
అవునా చల్లగా ఉందా మరి ఏరియా మీ ఏరియా
ఆ మస్తు చల్లటి గాలి
వావ్ అలాంటి గాలి వస్తా ఉంటే పడుకోవాలి ఇంకా
అవును మస్తు వస్తుంది మస్తు ఆ అప్పుడు తిన్నాం మీరు
ఏ ఏం తిన్నారు తిన్నాం మధ్యాహ్నం
చపాాతి అండ్ ఆ మా మామిడి కాయ రసం
ఉమ్మ్ మై ఫేవరెట్ డిష్ ఎందుకు మ రైస్ తిన్లేదా
రైస్ తిన్లే రైస్ తిన బుద్ద అవుతలే
ఓ మొత్తం డైట్ మెయింటైన్ చేస్తున్నట్లున్నారు కదండీ
డైట్ మెంట్ అయితే ఏం లేదు గానీ ఇ పొద్దున్న తిన్నా అన్నం కొంచెం దాని తర్వాత చపాతి చికెన్ తిని మ ఈవినింగ్ టైమ్ చపాతి ఆ మామిడి కాయ రసం తిన్న
అవునా గ్రేట్ అయితే మేము తిన్నాం మధ్యాహ్నం తిన్నాం
ఏం కర్రీ
మాదా మటన్ కర్రీ పప్పు చారు
ఓ
తిన్నాం మళ్ళీ ఇప్పుడు అదే ఉంది రైస్ పెట్టుకున్నాం ఏదైనా స్పెషల్ వండుకోవాలి అనుకుంటే చాతన అవుంది సైలెంట్ గా కూసున్నాం ఒకరు చూసుకుంటా
అయ్యో మీరు ఒకరే ఉంటారా లేకపోతే ఎవరనా
కుకింగ్ చేయాలంటే భయేస్తుందండి ఏం ఓకే వండుతం ఏదో వన్ టైమ్ వన్ టైం అక్కడ పెట్టేస్తాం అన్నట్టు ఉండాలి ఊరికే వంటకాడు ఉన్నా కూడా ఇబ్బంది కదా
ఓ మస్తు చల్లటి గాలి వస్తుంది ఇక్కడ వావ్
యాడస్తుంది చల్లగా అయిపోయింది వాతావరణం అంతా
అవును కానీ వర్షం పడొద్దు కదా
ఏంది పడొద్దు వర్షం పడతానే కదా చల్ల బడేది
అసలు నైట్ టైం పడద్దండి ఎందుకంటే డే లో ఎండ కొడుతుంది అప్పుడు పడితే బాగా బాగా చల్లగా పడుతుది
అవును
ఇప్పుడు ఈ టైం పడి వేస్ట్‌ కదా టెన్ బట్టి వేస్టె
ఇగ ఈ వర్షాలు స్టార్ట్
ఫస్ట్‌ అవును నాకు మీ పిల్లలు మాట్లాడుతారు బ్యాక్ గ్రౌండ్స్ వస్తున్నాయిండి
పోయారండి వెళ్ళిపోయారు ఏ
హు
చెప్పండి ఏం చేస్తున్నామంటే ఏదో వెదర్ ని చూస్తా ఉన్నాం ఎంత బాగుంది అనేసి
అవునా బయటికి వెళ్ళాలు ఉండే మరి
బయటికి వెళ్తే ఇప్పుడు పిల్లలు పట్టుకుని బయటిక వెళ్తే తడుస్తారు వాళ్ళు తడిస్తే ఇప్పుడు జ్వరాలు వస్తాయి ఈ వర్షం తడిస్తే
బాగ వస్తుంద వర్షం
వస్తుంది ఇక అలా అలా అంతెం లేదనే అంత అలా అలా వస్తుంది
ఓహో ఇంకా చెప్పాలి మరి మీరే
ఉ ఎం చేయాలని పిస్తుంది
ఇం హ మరి ఏంటి విషయాలు మరి వర్షాకాలం స్టార్ట్ టయిందిఇక ఎటు వెళ్ళడం ఉండది
ఇగ అంతేగా ఇంట్లోనె ఉండాా లి పిల్లలు స్కూ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఆ వర్క్ చూసుకోవాలి ఇప్పుడు బుక్
దూధ్ కానె అండి
బుక్స్ సె
అవును స్కూల్స్ స్టార్ట్ కదా ఇక
అవును
పోయి మీ పిల్లలు ఎ క్లాస్
ఒకడేమో థర్డ్ క్లాస్ ఇంకో ఇంకో ఇద్దరేమో సెకండ్ క్లాస్
ఓహో
ఉ
ఇక కొంచ సెకండ్ క్లాస్ లోెవెల్వనా చెయ్యనా
అవును
ఉహూ
ఇద్దరేమో సెకండ్ క్లాస్ వెళ్తరు ఒకరేమో థర్డ్ క్లాస్కి వెళ్తారు అవును సెవెంటీన్ నుంచి స్టార్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లాస్ట్
ట్వంటీ సిక్స్ కి లాస్ట్ టెన్ డేస్ ట్వంటీ సిక్స్ కాని ఉంది
అవునా ట్వంటీ ఫిక్స్త్ అయితే కావచ్చు మేబి సెవెంటీన్త్ కి అయితే స్టార్ట్
అవునా సెవెంటీన్ నుంచి స్టార్ట్ నేను అనుకుంటున్న క్యాలెండర్ లో చూసి ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ జులై లో లాస్ట్ అని అనుకుంటున్నా తెలుసా
నేన్‌ కూడ అలానే అనుకున్నా ఈరోోజు చూసేసరికి అలా ఏం లేదు ట్వంటీ సిక్స్ కి ఎండ్ ఉంది సెవెీన్త్ కి స్టార్ట్ ఉంది
అవును ఇంకా మరి ఇంకా హాలిడేస్ ఎన్ని డేస్ ఇంక టెన్ డేస్ హాలిడేస్ మమ్మీ వాళ్ళు మమ్మీని మమ్మీ అయితే బయటి కెళ్ళింది పెద్దమ్మ పాలు వేడిగా తీీస్తుంది
మ్
మీదిఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ఈదు కలవడానికి వెళ్తారు కదా
ఏ లేదండి బయట వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం ఉ మ పెద్దమ వాళ్ళ ఇంటి కాడకి వచ్చినం నేనైతే ఇక్కడ్నే ఉంటున్నావు
పెద్దమ్మ వాల్లింట్లోనా
అ
ఎందుక్ మరి
అట్టిగని ఇక పెద్దమ్మ ఒక్కతే ఉంటది ఇక ఇటే వచ్చినాం నేను మా పండు ఇటే అయింది నా పండుగ
ఎక్కడ కూల్గానే ఉంటుందికోవచ్చు
ఆ కూల్గానే ఉంటది ఇంకా కర్జెన్స్ వచ్చిండ్రారు కదా దానివల్ల రీటే అయిపోయిన వన్ మంత్ అవుతంది
అవున
ఆ
అ
కజిన్స్ వెళ్ళిిన్రు పండుగకి ఒక త్రీ డేస్ ఉందన్న
ఉ
వెళ్ళిండి వాళ్ళు మొన్ననే మొన్న అంటే ఫైవ్ సెవెన్ డేస్ అవుతుంది
అవునవును
మ్
బాగుంది అది మీది మీదే బాగుంది మీ లైఫే బాగుంది మరేమి ఉండి ఊ కె ఇంట్లోని ఉండడం కుకింగ్ లు చేయడం ఎటు వెళ్ళకపోవడం పిల్లని చూసుకుంటూనే ఉండాలి పిల్లల పిల్ల లా అల్లర్లి వింటా ఉంటే తలన వస్తుంది మాకుైతే
మీ పిల్లలకి ఇటు పంపియంండి
అదేమంటారు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని నేను చూస్తున్నా
అయ్యో
ఉ స్కూల్స్ స్టార్ట్ అయితే పది రోజులు ఎక్కడ ఈ నెల రోజులంతా పంపించను
అయ్యో ఎందుకు
ఏ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తామని చూస్తున్నాం మళ్ళీ మొహ మో మొహరం తర్వాత వస్తా
ఇప్పుడ్ ఎప్పుడు వెళ్తున్నావ్
వెళ్తే ఈ టూ డేస్ లో త్రీ డేస్ లో నెక్స్ట్ సండే వెళ్తా అని చూస్తున్నాం
ఆహా
హ్మ్
ఇగ వన్ మంత్ అంటే వన్ మంత్ అంటే ట్వంటీ సె సిక్స్ కి లాస్ట్ ఇగ థర్టీ వరకు వస్తారుగా చేదై ను
అవును అదే మళ్ళీ వచ్చి పిల్లల్ని స్కూల్ కి పంపించాలి నేను.
అవును. ఇక మొత్తం ప్రిపేర్ అయి వెళ్ళండి బుక్స్ అవి అన్నీ
తిరిచ దరి మ్ మ్హ్ అంతే అదే
మ్
ఏం చేస్తే ఏమవుతా ది చూడాలి. నాకు అంటే మేము వేరే దగ్గరికి ఒక దేవుని దగ్గరకి వెళ్ళేది ఉంది.
మ్ హూ
అక్కడ చూడాలి మరి. ఆ వెళ్దాం అనుకుంటున్నాం. కొంచెం చల్లగబడితే ఈ ఫిఫ్త్ వరకు వెళ్తాం. వెళ్ళి వస్తాం.
ఎటు
అయితే దేవుని దగ్గరికి మాకు మొక్కుందన్నమాట.
ఓహో
మ్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఫిఫ్త్ వరకు వెళ్తా. ఫిఫ్త్ తర్వాత అయినా వెళ్తా అని చూస్తున్న.
త్వరగా వెళ్ళిరండి.
హ్మ్ అదే
మ్, ఎంజాయ్ ఎంజాయ్
మళ్ళీ ఇక పెండింగ్ లో పడితే పెండింగ్ లోనే పడుతాది. స్కూల్ స్టార్ట్ అయితే అవ్వదు.
అవును
సో వెళ్ళొస్తేనే బెటరు అనేసి నేను అనుకుంటున్నా. నా ఆలోచన
అవునా
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అండి.
ఆ ఇప్పుడు
ఓ ఇప్పుడు
హ్మ్ ఇంకా ఏం చేస్తుంది అను?
ఆ ఇంస్టా ఏం లేదు
హలో!
చెప్పండి ఇంకా? ఉమ్
మీ డెకరేట్ బాగా వస్తాయండి.
మ్యాక్జిమ్ ఇక వస్తాయండి. పిల్లలు ఉన్న దగ్గ బాలెన్స్ వస్తానే ఉంటాయి. ఇక ఏం చేద్దాం ఇక ఎత్తుకోవాలి అయితే
అవునా మ్. తే
తిన్నారా మరి, ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేస్తున్నారు. స్పెషల్ ఏంటి ఇప్పుడు. రాలే
వాడా
ఇప్పుడు స్పెషల్ ఏంటి?
మాదా?
అవునవును మీదే
మాది ఇప్పుడు స్పెషల్ మటన్ మటన్
మటనా అంటే పొద్దున్న చికెను ఇప్ ఇప్పుడు మటను మీది బాగుంది అయితే తినుడు
ఆ
ఆ హ
ఇగ ఇది బక్రీద్ పండుగ ఉంది ఇక ఎ ఎక్కువషదాం అంటే ఇవే నడుస్తాయి మటన్ చికెన్ బి బిర్యానీ తహారీ మీకు చేయడం వచ్చా తహారీ
వస్తది దహరి
తహారి బాగుంటది వా వా ఏం రుచి ఉంటది
నాకు నచ్చదు
ఎందుకు
ఉమ్ అదే అందులోనే అన్ని ఉడికేసరికి ఆ పీసెస్ కూడా అన్ని అందులో ఉరికేసరి సరికి అదిరి కొంచం నచ్చదున
అయ్యో బిర్యానీ నచ్చుతదా మండి బిర్యానీ మన్
బిర్యానీ బిర్యానీ కూడ తింటాగాని లైట్కినేయి మండి కూడా లైట్ కనే
ఆ అయ్యో మీకేమి ఇష్టం ఫుట్స్ లా
పర్టిక్యులర్గా ఫుడ్లా అంటే ఆ నాకు ఏమంటారు
అ
జంక్ ఫుడ్ లో అంటే మంచూరియా తింటా అది కూడా లైట్గానే తింటా కానీ ఓకే ఇష్టంగా తింటా ఆ ఇగ రైస్ లో వచ్చేసరికి నాకు కు ఆ నాకు పులావ్ ఆ ఇగ ఇట్లనే బిర్యానీ ఇష్టం లేకపోతే సం ఇగ వేరే డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ ఉంటే బాగుంటది అన్నట్టు అది చూస్తా
ఆహ
ఉ బగార రైస్ మటన్ చికెన్ చిక్ చికెన్ సూపు దాల్చా ఇది ఇష్టం నాకు
ఓ నాకైతే బగార అన్నం దాల్చస్ చికెన్ కర్రీ ఉండాలి వా బా మస్తుంటది
అవునా మళ్ళీ ఇంకోటి ఏంటంటే టే నాకు ఇష్టం అంటే ఇ చాక్లెట్స్ ఇవి అంటే ఏమి ఇష్టం ఉండవు
ఆ
మరి నికు చాక్లెట్స్ ఇష్టమా
లేదండి నేను ఎక్కువ తినను చాక్లెట్స్ తక్కువ బాగా
అయిే కేక్ కూడా నాకు అంత ఏం లైక్ కాదు తిినాలంటే నార్మల్ గా తింటా
ఇగ నాకు కేక్స్ అంటే మొన్నటి నుంచి నుంచి మానే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను
ఉ
అది కేక్స్ బాగుండే అబ్బా ఏం రుచి మస్తుండే
అవున నా కేక్స్ అంటే ఇష్టమే బట్ ఏంటంటే ఇష్టం అంటే ఇగ తినడం ఆ లైట్గా తింటా ఎ గ్ తినరా
ఎ తింటాన్‌ ఆ అప్పుడు అంటే నాకేలో ఎగ్గుండది
అచ్చ అచ్చా హలో ఇంకేంటి మరి